ఆహ్
హాయ్ హాయ్ అండి.
ఆహ్ హాయ్ అండి బాగేనా.
ఆహ్ బాగే బాగేనా.
ఆహ్ ఎక్కడ ఎక్కడన్నారు ఏం.
యా. ఇంటి దగ్గరే ఉన్నాం. మీరు.
ఆహ్. నేను కూడా ఇంటి దగ్గరే ఉన్నాను ఆహ్. ఉన్నా.
టు డే స్పెషల్. పండుగల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫెస్టివల్స్ దసరా.
చేసుకునేది దసరా దసరా మికు.
స్కూల్స్ లో ఫిఫ్టీన్ డేస్ ఇస్తారు. కాలేజెస్లో. ఒక వన్ వీక్ ఇస్తారు.
ఎన్ దసరా స్పెషల్ అసలు. దాని థీమ్ అంటే
ఏ మొ
ఇట్లా రా ఆ
ఉమ్
దసరా మేము కూడా మా పేరెంట్స్ హాలిడేస్ ఇచ్చినప్పుడు అయితే మేము ర ఎ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్,
యా,
మంచిగవెట్టు అటు పొలంకి వెళ్ళడం వెళ్ళడము ఆ ఇగ
యా
ఆ పిండి వంటలు చేసుకుంటాం బానే అంటే మా ఇగ అందరు, ఆ మా ఫ్రెండ్స్ అందరు వస్తారు దాదాపు తెలుసు.
యా ఫ్రెండ్స్ అందరు వస్తారు రిలేటివ్స్ వస్తరు మన వాళ్ళు
హాఆ
ఊమ్ మన బ్రదర్ సిస్టర్ ఎక్కడైనా హాస్టల్స్లో ఉన్న వచ్చినప్పుడు కలుస్తాం మీద కాస్త ఫ్యామిలీతో స్పెండ్ టైం స్పెండ్ చేచ్చప్పుడు బాగుంటది స్ప టైమ్ ఎకువుంటది కదా ఫిఫ్టీన్ డేస్ అంటే ఆహా చాలా టైమ్ ఉంటది టూ వీక్స్ టైమ్ కదా
ఆ టూ వీక్స్ టైమ్
టైంలో మధ్యలో మమ్మీతో పిండి వం లు చేపిచుకోవడం మమ్మీ కూడా హెల్ప్ చేయడం మమీద్ సో పాడుకోవచ్చు సాయంత్రం పూట డాడీతో మంచిగా మాట్లాడుకోవచ్చు చాలా డేస్ తర్వాత వచ్చే హాలిడేస్ కాబట్టి మం ఇగ
అంటే తెలంగాణలో
అంటే తెలంగాణలో ఎస్పెషలీ తెలంగాణలో ఎక్కువ జర్ప్ తార్ చాలా మంది ఇష్టమైన పండుగ ఇది అంటే కొత్తా సబ్ అందర్ నైన్టీ పర్సన్ అందర్ తీసుకుంటారు ఎంత లేని వాళ్ళై ఎన్ త తక్కువ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా చేసే పండగ య దసరా దసరా పండగ దసరా తర్వాత ఉమ్ దివాళి
దివాళి
దివాళి ఉమ్ దివాళి ఏందంటే కొత్త సంవత్సరం ఇప్పుడు న్యూ ఇయర్ కదా యా న్యూ ఇయర్ అకేషన్ లో చాలా మంది ఇగ మన కొత్త ఫ్రెండ్స్ దొరుక్తారు యా ఇగ పాత సంవత్సరంలో గ మొత్తం జరిగినవి మొత్తం మర్చిపోయి కొత్త జీవితం మనం ప్రారంభిస్తాము హా ఆ క్రాకర్ సౌండు అండ్ కొంచెం పొల్యూషమే పొల్యూషన్ ఐతది గానీ మనం ఊర్లో ఉంటాము కా విలేజెస్లో ఉంటాం కాబట్టి కొంచెం ఓకే ఓకే ఉంటది హా సంక్రాంతి కే వస్తది
సంక్రాంత్రి సంక్రాంతి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ
హ ఆంధ్రప్రద్
ఎస్పెషల్లీ బాగా జరుపుతారు వాళ్ళు కోడి పందాలని ఆ ఆ ఆ అక్కడ బాగా రిచ్ ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఖర్చు చేస్తారు వాళ్ళు
రా అది ఇది అని పెడతారు వాళ్ళు ముందు నుంచే వన్ ఇయర్ నున్ వన్ ఇయర్ ముందు నుంచే కోడిలకి పుంజులకు పెంచుతారు ఆళ్ళు అన్ పెడతారు హలో ఈ ఇయర్ నేను ఎళ్ళలేదు కానీ టీవీల్లో చూస్తా స
ఆ నేను మొన్న సమ్మర్లు్
హ చాలా ఇష్టమేష్టంలో వస్తారు.
వాళ్ళు అవతల్లో పార్టీతోని ఆపోజిట్ పార్టీతోని ఫైట్ చేస్తా ఉంటారు ఆ కోడి పుంజులు దీని వల్లా కొంతా ఆ జీవహింస్ స కూడా ఉంటది గాని ఇగ వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ సంవత్సరంలో జరుపుకునే ఏకైక గొప్పగా జరుపుకునే పండుగ ఇది ఆంధ్రలో ఇది అంటే ఇపుడు సంక్రాంతి.. ఈ ఎక్కువ వీళ్ళు ఎవరంటే ఆంధ్ర ఆ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బాగా జరుపుతారు
అవును అండ్ ఇది తెలంగాణలో కూడా కైట్స్ అని అది ఇది అని ఎక్కువ చేస్తారు
హుమ్...
దాన్ హ తెలంగాణలో కైట్ ఫై. ఫెస్టివల్ చేస్తారు దాంతో కొంచెం రిస్క్ఉన్నది ఎందుకంటే కైట్వి మాంజాస్ ఉంటాయి గా చైనా మాంజాస్ దాంతో బైకర్స్కి మెడల్ ఒకొసారి కట్ అయిపోతాయి హ్యాండ్స్ కట్ అయిపో. పోతది సో కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి అవి ఫాలో అయ వెళ్తే అందరు సేఫ్గానే ఉంటారు
మనం గూడా ఆ కైట్స్ ను కొంచెం సపోర్ట్ చేయాలి గాని ఈ చైనా మంజా వల్ల ఏందంటే సడన్ గా అతన్ రోడ్ మీద వెళ్తున్న ఆ దారం తేగి అతనికి మెడకైనా ఎక్కడైనా చుట్టు కుంది అనుకో
అవును
చాలా కష్టమైంటది
చాలా ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యే ఉండేది హ. మన బాయ్స్ మీదనే కదా మెన్స్ మీద
తరం పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళను ను ఎంతో ఆనందంతో పెంచుతారు
యా. హ చాలా మంచి పండుగ ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్. ఎక్కువ జరుపుకునే పండగ అదే
ఈ పండుగల వల్ల ఏందంటే కొంచెం మన సంస్కృతిని మనం మర్చిపోకుండా మన రాబోయే తరాల వాళ్ళకి గుర్తు చేయడానికి పని ప పనికోస్తాయి
హ యా మన వచ్చే జనరేషన్ వాళ్ళకి గూడా కొంచెం గుర్తుంటది మన హిస్టరీ కొంచెం పెద్దగా ఐతది దాంతో వాళ్ళకి కూడా తెలుస్తది కిడ్స్ కి ఇట్లు ఉన్నది మన సంస్కృతి అని అప్పుడైనా కొంచెం వెస్ట్రన్ కాకుండా మన్.. మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి అందరూ మంచిగా కనపడతారు మన తెలుగు ఆ మొత్తం ఇండియా కమ్యూనిటీ ఎట్లా ఉంటుందో అట్లా
బాగా బెడ్ ఇప్పుడు చాలా మంది ఎక్కడ ఉన్నా దూరం నుంచి వాళ్ళు చాలా లాంగ్ డ్రైవ్ నుంచి అయినా వస్తారు హైదరాబాదు ఇట్లా సికింద్రాబాదు ఆ బొంబాయి మా ఆ బెంగళూరు అక్కడ నుంచి కూడా ఈ పండుగ జరుపుకోడానికి వాళ్ళ సొంత ఊరికి వెళ్తా ఉంటరు
యా అండ్ అమెరికా నుంచి కూడా వస్తారు చాలా మంది తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు
ఉ అమెరికా నుంచి గూడా వాళ్ళు అంటే ముందు ప్లాన్ చేసుకుంటారు ఈ రోజు నేను వెళ్ళాలి ఆ టైం కళ్ళ నేను ద సంక్రాంతి కళ్ళ మన ఊ ఇంట్లో ఉండాలని ప్లాన్ చేసుకొని వాళ్ళు ముందే టిక్ టికెట్ బుక్ చేసుకొని ఒక ప్లానింగ్ తోని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ పెట్టుకొని వస్తారు
యా ఎన్ అట్లనే
బా చాలా గ్రాండ్ గా జరుపుతారు ఆంధ్రాలో అయితే రకరకాల పిండి వంటలు వెడతారు వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే కొత్త అల్లులు కైనా లేకపోతే ఆ వాళ్ళ ఎవరినైనా ఆత్మీయు లను పిలిచి ఇట్లా వాళ్ళ బంధువులు స్నేహితులను అందరు కలిసి బాగా ఎంజాయ్ గా మంచిగా ప్రశాంతంగా జరుపుకునే
మంచిగా ప్రశాంతంగా జరుపుకునే పండుగ అంటే నాకు తెలిసి సంక్రాంతి పండుగ హ య ప్రారక్ రకరకాల ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టు వంట వన్ ట్వంటీ పిండి వంటలు వెడుతారు
ఆ చాలా రకాలు ఉంటాయి దాంట్లో మనం ఎప్పుడు మన జీవితంలో రుచి చూడని పిండి వంటలు కూడా వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు ఇంటికెళ్తే వడ్డిస్తారంట
ఆ కొత్త అల్లుల్లకి వేడుతరం
కొత్త అల్లులకు బాగా ఫు ఫేమస్ ఇది
చాలా ఫేమస్ అది
దీనివల్ల ఏంది అంటే సంస్కృతి కూడా ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు అమెరికా ఆ వేరే వేరే దేశాల్లో కూడా మన ఈ సంక్రాంతి పండుగ అంటే బాగా ఇష్టపడి బాగా వాళ్ళు అమెరికా నుంచి యూరప్ ఆ ఇంగ్లాండ్ అక్కడ నుంచి కూడా వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు అది లీవ్స్ పెట్టుకొని
ఆ జాబ్ వెకేషన్ లో వస్తారు వెకేషన్ లో ఇక్కడికి వస్తారు హ ఒక వెకేషన్ కింద లీవ్స్ తీసుకుని తీకుంటారు ఒకటేసారి లాంగ్ టైమ్ లీవ్ తీసుకుంటారు ఆడ ఉండే ఫెస్టివల్స్ అటువైపు మన ఫెస్టివల్స్ జరుపుకోలేమని ఒక లాంగ్ టైం లీవ్ తీసుకొని ఈడకొచ్చి కొన్ని రోజులు స్పెండ్ చేసి వెకేషన్ లెక్క ఫ్యామిలీస్ తో అందరితో కలిసి మలిసి ఉండి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తారు
మన పెద్దలను కూడా బాగా వాళ్ళు గుర్తు పెట్టుకోడానికి కూడా వాళ్ళు గ గత సంవత్సరం చేసిన పనులు ఇప్పుడు మనం కొత్తగా ఏమైనా కొత్త కొత్త ఆ భూములు కొనుకొవాలన్నా ఏది చేయాలన్నా రిజిస్ట్రేషన్ చేయాలన్నా నాకు తెలిసి సంక్రాంతి కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అయితారు
హా సెం సెంటిమెంట్ ప్లస్ కొంచెం అన్ని ప అన్ని వాళ్ళ ఉన్న పనులన్నీ మంచిగా చూసుకొని ఒకటేసారి వచ్చేది ఒకటేసారి అన్ని మొత్తం చేసుకుని వేళ పోతడు
దీనివల్ల ఇ మన సంస్కృతి ఇంకా ఇంకా డెవలప్ అయింది మన భారతదేశానికైనా దేనికైనా ఒక గర్వకారణం సంక్రాంతి పండుగ అనేది
హా యస్ ఒకే అండి
థ్యాంక్ యూ థ్యాంక్ యూ